యా చె ప్పండి
హాయ్ అండి
ఆ మ్ బాగున్నా మేడ్
బ ఉమ్ బాగున్నానండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి చదువుకుందం అని చూస్తు
అవునా ఇయాల మీ డే ఎలా అయిందండి
ఆ చాలా బాగా జరిగిందండి మీరు ఏమనుకోపోతే మీ పేరు చెప్పగల
అ
ఆ ఏం లేదండి ఆ నేను మీ పేరు అడిగాను అంతే
లేదండీ అట్లాంటివి షేర్ చేయొద్దండి ఇందులో
అవునా కే అండి నాకు తెలీదు ఆ చెప్పండి మీ డే ఎలా గడిచింది
ఆ మార్నింగ్ లేవగానే కొంచెం మూడీగా ఉండేనండి కొంచెం హెల్త్ బాలేదు అలసటగా అనిపించింది ఇంకా బ్రష్ చేసి కొంచెం టిఫ ఫిన్ చేసుకొని తినేసే సి అలా అలా కొంచెం రీట్ షేర్ చేసాము ఆ ఇంకా
అ పో
ండి
ఆ
తిన్నరండి హలో
అలా అయి ఎప్పుేనాంట
తిన్నారా అండి తిన్నారా
ఆ తిన్నానండి మీర్ తిన్నారా
తిన్నాను అండి నేను తొమ్మిదికే తిన్నా
ఏం పెట్టారండి మీకు డిన్నర్ లో
డిన్నర్లోన అండి ఇది
అంటే ఏం తిన్నారని
పప్పు తిన్నానండి
చపాతీ ను
పప్పు పప్పు
అవునా మీరే చేసుకుంటారా
లేదండి నేను హాస్టల్లో ఉంటా హాస్టల్ ఫుడ్ అది
ఆ
చెప్పండి ఇంకా ఎలా జరుగుతుంది
రీసెంట్ టైమ్ లో మీరు ఎక్కడైనా ప్లేసెస్ విజిట్ అయ్యారా అండి.
ఆ విధితో ఆయుండారు
మ్మ్
విజిట్ అయ్యారా అండి హలో
ఏ ప్లేస్ అండి
ఆ బెంగళూరులో భారతీ సిటీ మాల్ అని ఉంటుందండి
అవు
ఆ చాలా బాగుంటుంది ఎంతో పెద్దగా ఉంటది. అది అది విసిట్ ట్ అయ్యానండి నేను రీసెంట్గా
అవునా నేనా మాల్స్ అని అడగట్లేదండి ప్లేసె టూరిస్ట్ సమర్ ప్లేస్ కదా సమ్మర్ కదా
లేదండి లేదు లే లే అలా ఏం వేయలేదండి తీసుకోలేదండి నేను మీరేటన్న వెళ్ళారా ఎంటార అండి
ఈ ఇయర్ వెళ్ళలేదండి ఒక టూ ఇ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి
అవునా ఎక్కడికి వెళ్ళారండి
వైజాగ్ వెళ్లానండి
అవును ఎలా గడిచింది వైజాగ్ లో ప్రయాణం అంతా
మేము నేను మా చెల్లి మా డాడీ ఇంకా మా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్ళామండి ఆ మీరు అంటే ఓ ఫైవ్ డేస్ ట్రిప్ అండి అది ఓ నైట్ టైం నైట్ ఒక సిక్స్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యామండి బస్ లో ఇంకా అక్కడికి రీత్ చ్ అయ్యేసరికి వైజాగ్ రీచ్ అయేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ సిక్స్ స్ సెవెన్ అయ్యిందండి
అవునా
ఆ సిక్ సెవెన్ అయిపోయింది ఒక ఎయిట్ దగ్గర ఆపారండి బస్సు
అవును
ఆ ఇంకా లేక్ దగ్గర ఆ లేక్ చూస్ కొని కొంచెం ఫ్రెష్ అయిపోయాక కా ఫస్ట్ ఆర్కే బీచ్ కి తీసుకెళ్లారండి
ఓకే
ఆ బీచ్ లో నేను మా చెల్లి మా డాడీ బాగా ఆడుకున్నానండి ఫోటోస్ దిగామ్ బా ట్రేక్ తీసుకున్నామ్ చాలా బాగుంటందండి ఆ వాటర్ అలాలసి అది ఇది అంత బాఉంటుండే అండి
ఓకే
ఆ తర్వాత అక్కడి నుంచి రిషికొండ బీచ్కి వెళ్ళామండి. రిష్ికొండ బీచ్ క వెళ్ళేసి అక్కడసేపు ఆడుకున్నామండి కాస్త ఆడుకొని కొంచెం నైట్ అంతా ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే చిల్ అవుట్ అయ్యామండి.
అదే ఫస్ట్ టైమ్ వెళ్ళారా అంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా బీచ్కి కి
అదే ఫస్ట్ టైం అండి
ఎలాఅనిపిన్ చింది మీకు ఫస్ట్ టైం
ఆ
ఎలా అనిపించింది మీ ఫస్ట్ టైం ప్రయాణం బీచ్ సడ్
చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది అండి.
అవునా ఇంకా ఓన్లీ మీ ఫ్యామిలీ నే వెళ్లారా రిలేటివ్స్ ఇలా
ఏంటండి
ఫ్యామిలీ వరకే వెళ్ళారా లేదా ఎవరైనా ఫ్యామిలీ రిలేటివ్స్ లాగా వచ్చారాటు.
ఫ్యామిలీ అండి మా రిలేటివ్స్ కూడా వచ్చారంండి. ఒక టెన్ మెంబెర్స్ దక వెళ్ళింటామండి.
అవునా అండి.
ఉ
ఓకే అండి ఇంకా అండి ఇంకేమన్నా విజిట్ అయ్యారా అక్కడ ఉంది అవే విజిట్.
ఆ చెప్తున్నానండి మీర్ వినట్లేదు
అయ్యయ్యో క్షమించండి మళ్లీ చెప్పండి కంటిన్యూ చేయండి.
ఆ అక్కడి నుంచి మే ము ఈవినింగ్ కొంచెం పక్కన ఫుట్ పాత్ అండి. నైట్ అక్కడ ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ ప్లే అవుతుంది ఆ క్కడ నుంచి నైట్ టైమ్ అలా సముద్రం పా కాడ్ నుంచి నడుస్తుంటే నడుచుకుంటూ వెళ్ళామండి ఇంకా అక్కడ ఒక రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేసామండి. స్టే చేసేసి ఆ నైట్ ఇంకా అక్కడ అక్కడే డిన్నర్ చేసి అక్కడే పడుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్! కైలాస పర్వతం అని ఒక పార్క్ అండి చాలా పెద్ద పార్క్. అక్కడి నుంచి సిటీ చాలా అద్భుతంగా కనిపిస్తుంధండి. అక్కడ నుంచి సముద్రం సిటీ అంతా కనిపిస్తదండి. పార్క్ ఉంటదండి అసలు వేరే లెవల్ అనుకోండి. మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తది ఆ పార్క్ ని చూస్తే అంత బాగుంటదండీ అందులో గేమ్స్, రకరకాల చెట్లు, పూల మొక్కలు, ఇంకా బర్డ్స్ చాలా ఉంటాయిండి అక్కడ. హా పార్క్స్ చూసేసరికి నాకు ఆఫ్ డే అయిపోయిందండి ఆఫ్ డే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి చిన్నిగా ఏమంటారు మా అంటే మళ్ళీ అక్కడి చి బుర్ర కేస్ తెలుసా అండి
అ తెల్ససండి
హు బుర్ర కేస్ క వెళ్ళేసేసి అక్కడ ఒక హాఫ్ డే పట్టిందండి మొత్తం గుహ అండి అది పెద్ద గుహ ఆ గుహ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు హాఫ్ డే పట్టింది ఇంకా అక్క క్కడే ఇంకా అక్కడ అది చూసుకొని నైట్ అక్కడ అక్కడే స్టే చేసామండి దగ్గరలో ఉన్న రూమ్ దగ్గర ఆ తర్వాత అక్కడి నుంచి సి అరుణాచలం వెళ్ళామండి
ఓకే అండి.
సింహాచలం వెళ్లి అక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నామండి.
ఓ
అక్కడ ఇంకా హాఫ్ డే ఎల్లిపోయిందండి మాకు. ఆ దేవుడి దర్షణానికి అటు ఇటు
ఎన్ని డేస్ వెళ్లారండి ట్రిప్ కి
వన్ వీక్ వన్ వీక్ మళ్లీ అక్కడినుంచి డి ఆర్ అరుకు అండి కాఫీ తోటలకి వెళ్ళం
అవునవును మంచి ప్లేస్ అండి చాలా బాగుంటది
ఉమ్ అవునండి చాలా అంటే చాలా బాగుంటదండి కాఫీ తో టాలక్కాడ ట్టూ గ్రీనరీ ఒక కొండ పైకి అండి అది ఎలా అంటే కొండ చుట్టు రోడ్డు ఉండదన్నమాట ఆ రోడ్స్ తిరుకుంట తిరుకుంట ాలి పైకి పైన మళ్ళీ అక్కడ ఇంకొక పార్క్ ఉంటుందండి
ఓహో అ బవ్
ఆ ఏంటండి
పార్క్ అంతా బాగుంటదా అంటూ
ఆ ఆ పార్క్ కూడా చాలా బాగుందండి ఎం రెన్సే ముొత్తం త్తం ఒక చెట్టు అంటే ఒక జంగల్ థీమ్ తోటి ఉండదండి అది అక్కడ నేను మా చెల్లి చాలా ఫొటోస్ దిగా అండి ఆ ఆ అక్కడి నుంచి ఆ ఒక మ్యూజియం కెళ్ళామండి పే హలో
ఆ వింటున్నానండి చెప్ పండి
అక్కడి నుంచి ఒక మ్యూజియం కి వెళ్ళాంలే అండి మేము సాలార్జున్ మ్యూజియం అనేసి ఎల్లమండి ఇంకా అక్కడ హాఫ్డే ఏదో సౌండ్ వస్ వస్తుందండి
అది కొంచెం గాలి సౌండ్ అండి అందుకే అలా వస్తుంది ఏమ అనుకోకండి కొంచెం ఇప్పుడు క్లారిటీగా ఉంద అండి
ఆ మీ వాయిస్ క్లారిటీ ఉన్నాయని మీ పక్కనే కొంచెం సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఏం లేదులే అండి ఆ అక్కడ నుంచి ఇంకా చిన్నిగా అలా అలా అలా ఆ మ్యూజియం లో అన్నీ తిరిగేసేసి చూసుకొని ఇస్కాన్ వెళ్ళామండి కన్విన్స్ చెయ్ మ్మ్ మ్మ్ ఇస్కాన్ లో కృష్ణుని దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు కే ఇంకా మాకు ఆల్మోస్ట్ అక్కడే ఫో ఫోర్ ఫోర్ డేస్ అయిపోయాయండి ఫోర్ అండ్ ఆఫ్ డేస్ అయిపోయాయి ఇంకా ఫిఫ్త్ డే మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ జర్నీ బస్ లో వచ్చిండ అండి
అవునా అండి సరే అండి టెన్ మినిట్స్ అయింది. నేను కాల్ పెట్టేస్తున్నా మీతో మాట్లాడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీది ఎంతో మీరు షేర్ చేసుకున్న ప్రతి విషయం నిజంగా నాక్ చాలా ఆనందంగా ఉంది థాంక్యూ అండి అ
త కొంచెం